హలో వి చెయప్ప
ఆ చెప్పండి మీరే ఏమంటే అది ఏం లేదండి నాకేం గుర్తు వస్తలేదు ఇప్పుడు ఇప్పుడు ఇది బ్యాంక్ ఎగ్జామ్స్ వచ్చినయి మీరు రాస్తున్నారా మరి
ఒందా
బ్యాంక్ ఎ ఎక్సం ఎస్బీఐ బ్యాంక్స్ ఏమో నోటిఫికేషన్స్ వచ్చినాయని చెప్తున్నారు
ఏమో ఈరోజు నేను అది డిగ్రీ రిజల్ట్ ఏమో
అవును వచ్చింది ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమ్ రిజల్ట్ వచ్చింది
ఎవరు చెప్పిండు
ఎవరు చెప్పిండి ఏంటిది నేను పోయి కాకతీ యూనివర్సిటీ దాంట్లో చూసినా ఫిఫ్త్ సిక్స్త్ ఓన్లీ ఫిఫ్త్ సిక్స్త్ సేమ్మే వ
ఆ అవును ఫైనల్ ది కల్పి వచ్చింది
ఆ ఫైనల్ ఏయితే వచ్చింది ఇంకా వన్ టు ఫోర్ సెమ్స్ ఇంకా వస్తాయి కావచ్చు ఆ నాకు మా అక్క చెప్పింది అవునా మీరు ఫిఫ్త్ సెమ్ పాస్ అయిపోందా
పాసె
మంచిదే మరి స్వీట్ ఎప్పుడు తినిపిస్తరా అండి
డిగ్రీ మొత్తం కంప్లీట్ అయ్యినంక పార్టీ
ఏం పార్టిస్తారండి మంది పాటిస్తారు చికెన్ బిర్యానీ పాటిస్తారా మందిగావు
మన్ తాగుతారా మీరు
ఏం మందురా అది కాదండి మంది అనుకున్నా నేను మందు అంటే నేను మ మండి తినడంలో ఉంటది కదా రైస్ అది చికెన్ మరి మీరు మందు అంటున్నారు
నేను కూడా మందీనే అంటానా
ఆహా మళీ మరి తాగుతను అంటున్నారు మంది ఎట్ల తాగుతారు
చికెన్ మంది మటన్ మంది చికెన్ మందిలో పహా మంది ఉంటు ఉంటది రోస్టెడ్ మంది ఉంటది అల్ఫహాం మంది ఉంటది జూసి మంది ఉంటది మీకు ఏమి ఇష్టం
నాక నేను అస్సలు మంది తింటా తింటా అంటా అండి కానీ మంది నా ముళ్ళు వస్తే ఒక రెండు బుక్కలు ఇట్లా తింటా అయిపోతది మరి అంతే
అది అట్ల చేస్తావ్ ఎట్ల
మరి నచ్చదండి టేస్ట్ మంచిగ ఉంటది నేను తిన్న సరికి ఇక్కడ మనకు వచ్చినట్టటుయితే మ్ ఆ బాగా
బాగా హంగ్రీ ఉంటే అప్పుడు పోవాలే మస్తు తినిపిస్తుంది అది
నేను ఒకటి చెప్పాలా నేను హంగరీనే ఉండే ఇప్పుడు ఈవినింగ్ ఉన్నప్పుడు ఇంటికే పంపిచ ఇంటికే తెప్పించు ఇట్లా మా ఇంట్లో ఉంటారు అయితే వాళ్ళకి చెప్పున చెప్పి ఒక త్రీ ప్లేట్స్ తెప్పించి పెట్టిన ఆ నా డబ్బుల్ తోటి నేన్ ఆ నా డబ్బుల్ అటి నేను తెప్పించిన అట్లా అట్లా తెప్పించా తెప్పిస్తే నా నా ప్లట్ ఓపెన్ చేసినాను నా అక్క నేను ఓపెన్ చేసి నేను ఓట్టుగానే రెండు బుక్కలు తిన్నా అంతే అయిపోయింది నాది అస్సలు నేను తినబద్దు తినబుద్ది అయితలేదు గలీజ్
మంచిగా కూర్చోని తిని అది ఇది మొత్తం బిగ్ బిక్లెట్స్ ఉంటది వాళ్ళు ఏ మంచిగా నియోనీస్ ఇంకా వేరే వేరే ఏమో ఏమో ఉంటది మొత్తం తీసుకొని మంచిగా ఉంటే మంచిగా తినిపిస్తుంది ఇంట్లోనుూ ప్లేట్ లోను వేసుకొని మా బిర్యాని లాగా తింటే ఎట్లా అనిపించిదా అది
ఓ హలో ప్లేట్ లో కాదు నేను తిన్నది ఒక పెద్ద ప్లేట్ మందికి ఎట్లా ఇస్తారు అట్లా ఇట్లానే చేసిన నేను కూడా వాళ్ళు ఏం చేస్తారు ఓన్లీ రైస్ కిట్ల ప్లేటింగ్ చేసి ఇస్తారు అంతే కదా ఇంకేంటిది క్యారెట్ అది మొత్తం ఇచ్చిరు మాయొనిస్ ఇచ్చిండు అది సాస్ అది మొత్తం ఇచ్చిండు అంటే అది ఉంటుంది కదా ఎదో కర్రీ లాగా
ఇంట్లో తినడం అది వేరే అక్కడ కూర్చొని అక్కడ లైటింగ్ అక్కడ మొత్తం డెకరేషనల్ చూసి అక్కడ తినడం వేరే
అంటే నేను బయటికెళ్ళినప్పుడు కూడా తిన అన్నట్టు ఒకసారి మా ఫ్రెండ్స్ తోటి నేను వెళ్ళిన కొంచెం తిన్న అంతే అప్పుడు ఎంత తిన్నాను కొంచమే తిన అది తింటే నాకు అట్లనో అయింది
ఆ పోయినవా
అవును ఫ్రెండ్స్ తోటే పోయినా
మీ క్లాస్ ఫెంట్స్
అవును క్లాస్ మేట్స్ ఉండే
అ
ఆ మా బావ కూడా ఉండే వాళ్లతోటి
ఓహఓ
ఆ బావ నేను ఇంకా మా ఒక చెల్లె ఉండే ఒక ఫ్రెండ్ ఉండే నలుగురం వెళ్లినం
అ మష్ట తన్నావు
ఏ తినలే అండి అసలు నా
స్ప్రైట్ థమ్స్ అప్ అవి తీస్ కొని కూర్చోవాలే ప్రిస్ట్ కొంచం కొంచం తినాలే తగలే తినాలే తాగాలే మొత్తం పోతది నేను మస్ తింటా ఇంకా మటన్ మంది ఎట్లా ఉంటంది అంటే అంటే అట్లా ఉంటది మస్ట్ ఉంటది పీసెస్ మస్ట్ నరం నరం ఉంటది అది ఆర్ మ మ డిప్ చేసి తింటే అబ్బ మస్త్ ఉంటది టేస్ట్
అవునా మీరు చెప్తే మంచిగ అనిపిస్తుంది కానీ
ఔషధి మటన్ మంజూరి ట్రై చే మస్త ఉంటది
ఒకటి చెప్పాలంటే నేను మటనే తిన అది నాకు నచ్చది ఆ నా ప్రాబ్లమే నేను చెప్తున్నా అంటే
ఎక్కడ ఎక్కడైనా మళ్ళీ వచ్చినప్పుడు సూప్ ఇట్టాడు ఎక్కడెక్కడైనా సూప్ ఇగాడు తూపు ఉంటేనే మస్తు ఉంటది ను హైదరాబాద్ లో వత్తున్నావా అ
తింలే అండి హైదరాబాద్ లో మేము నైట్ కే వెళ్ళినాం హోటల్ షాదాబ్ కి వెల్లినం అప్పుడు వెళ్ళేవరి టైం ఎంతయితుంది ట టువెల్వ్ అవ్వడానికి వస్తుంది ట్వెల్వ్ కాదు లెవెన్ ఫార్టీ ఏమో అయితుంది
వన్ టూ త్రీ ఫోర్ దాకా ఉంటది
ఆ అప్పుడు కూడా వస్తున్నారు తినడానికి అట్ల ఎట్లా తింటారు లైట్ ఏంటది ఎంత మంది ఉండే తెలుసా ఇంకా వస్తున్నారు మేము వెళ్తున్నాం మాటోలు అయితే ఇంక వస్తున్నారు
ఫ్యామిలీస్ వాళ్ళు రాత్రిలోనే వస్తది ఎందుకంటే వాళ్ళు హస్బెండ్లు బ్రదర్స్ ఫాదర్స్లు మొత్తం పనికిపో తడు కద మార్ డే టైంల
అంత కూడా వన్ వన్ ఓ క్లాక్కి ఏస్తారా తినడానికి అయి
వన్లోనే అంటది అట్లనే ఉంటది ఫైకి సెవెన్కి ఇంటికి వచ్చి మస్తు ఫ్రెష్ అవు ష కొంచెం రెస్ట్ తీసుకొని టెన్ లెవెన్కి బయట అ
ఉ నహరి నహరి ఇంకాదేమో ఆర్డర్ చేసిండు
అవు
నహరి ఇంకా ఆ నల్లు నహరి ఇంకా దాంతోటి అది ఉండేమో రో అంటేనో ఏమో వుండే అది నేనైతే తిన్లే అది నల్లినో వాళ ఆ నాన్ రోటీ లాగానే ఉండే కానీ అది కొంచెం తిన్నా ఆ
ఎంట
ఏ ఒక బిర్యానీ కూడా తెప్పించినం అయితే నేను కొంచెం తిన్నా అది దానితోటి తిన్న తర్వాత నా ఆ మటను
హైదరాబాద్ లో మటన్ బిర్యానీ మస్తు ఉంటది చార్మినార్ దగ్గర
ఆ ఇగ అది మటన్ హోటల్ షాదా ఎంత ఫేమస్ అండి ఇట్ల వస్తున్నా ఎట్లపో
ఆ ఇంకా అక్కడ స్విగీ జొమాటో కూడా బాగా పోత్ సదా మోట్టంచి
ఆ మస్తు ఉండే తెలుసా ఆ టేస్ట్ కూడా ఎంత పర్ఫెక్ట్ ఉండే తెలుసా
ఉ
ఇంగ నేను అక్కడ వాష్ రూమ్ కి వెళ్ళాలంటే నేను అడిగినా ఇక్కడ అడిగితే అక్కడ ఉంది అన్నారు ఇక్కడ ఏ ఏస రూమ్ లో ఉంది అరే నేను ఏసీ లో నేను ఎట్లా వెళ్ళాలి నాకు ఎట్లానాో భయం అంటతుంది తర్వాత మంచిగా పోయాలి నా వేటర్కి వాష్రూమ్స్ అక్కడున్నాయండి అక్కడు ఉన్నాయండి సరే అండి నేను ముందు నేను ఒక్కదాన్ని వెళ్ళిన ఏసీ రూమ్ లోనే వెళ్ళిన అక్కడ బాగ అనే ఉన్నా ఉండే అంటే ఏసీది సపరేట్ ఉండే ఫ్యాన్స్ది అట్లా సపరేట్ ఉండే అడ్ లోకల్ ప చూస్తే వాష్రూమ్స్ ఉండే్ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి అక్కడ కూర్చున్నా
ఆ అ మస్తు ఉడి వ తిరగడానికి నైట్ బాగా హైదరాబాద్ లో రాత్రి ఎయడం అంటే మస్తుంటది హైదరాబాద్ లో
ఆ నైట్ మస్తు ఉంటుందా
ఆ ఫోన్ ఎక్కడా ఉంది మీరు ఎక్కడ ఉన్నారు
నేను ఇక్కడే ఉన్నాను ఫోన్ ఇక్కడే ఉంది
ఎందుకు ఉన్నది వాయిస్ కాదు
మీరు హైదరాబాద్ లో అన్నంక ఏమయితను బస్ ఇంకా ఎగ్జిబిషన్ ఏమైన్నా ఉందా మీ ఊళ్లో
ఉంది కదా
ఎగ్జిబిషన్
అరే నేను అప్పుడు టెన్ డేస్ ముందు ఇక్కడ జైపూర్ పోయి వచ్చిన నహార్గఢ ఫర్ట్ అని ఉంది ఆమెలి మొత్తం ఎక్కినా ఎక్కినాక అక్కడ నుంచి చూ అదే మొత్తం జైపూర్ కనిపిస్తుా అండి
అవునా
చైపూర్ కనిపిస్తాండి ఇంకా ఆ జయపూర్ లో ఎగజిబిషన్ కూడా ఉండే నేను చూసి నా చూసి నా క్యాబ్ డ్రైవర్ంటా కదా కార్ బుక్ ఆమెకి అడికినా ఇక్కడ ఇ విష కూడా ఉంది ఏమో ఉంది ఇక్కడ మొత్తం ఇయర్ ఉంట అదిం చెప్తాండ టూరిస్ట్ వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు ంటారు కదా అందుకే మొత్తం ఇయరు ఉంటారు అని చెప్పింది ఎక్కడ ఉంటది అని అడిగుతే రైల్వే స్టేషన్ ఉంది కదా సిపి తాయలే సబమ ఎలాది అక్కడనే ఉంది అక్కడ నుంచి ఫైవ్ సిక్స్ కిలోమీటర్ల దూరంంది అని చెప్పి మన రూమ్ ఎక్కడ మెట్రో స్టేషన్ దగ్గరే అక్కడ నుంచి ఫైవ్ సిక్స్ కిలోమీటర్ అది నా మనకు వెళ్ళలే నెక్స్ట్ డే మన ట్రైన్ ఉండే
అవును అవునా
ఎగ్జిబిషన్ రాత్రిలోనే ఉంటది కదా
అవును